హలో
హలో
ఆ బాగున్నారా
వున్న మీరు బాగున్నారా
ఆహ్ బావున్నమండి ఏం చేస్తున్నారు
ఏం లేదు ఇంక చల్లగా వాతావరణం ఉంది ఇంకా మంచి చెట్ల మ మధ్యలో ఇలా చే ఆ వాతావరణాన్ని ఆస్వాదిస్తున్నా ఇంక చాలా ఎండగా ఉంది కదా పొద్దునుంచి
అహునా అవునా
అవును మీకు ఎండ లేదా
ఎ యిండక్కడి నుంచి వర్షం పడుతుంది ఇప్పుడు చెల్లగా అయింది ఇక్కడంతా
అవును మాక్కుడా ఈ రోజు కొంచెం లైట్ గా వర్షం పడింది ఇంక చల్లగా ఉంది
ఈ కరెంట్ గూడా పోయిందండి మాకైతే బా వర్షానికి త
ఈ వర్షాకాలం అంతే అండి ఇంకా అసలు గాలి దుమారాలేస్తాయి వర్షం పిడుగులు పడతాయి.
ఆహ్ మొన్న మీరు చూసారండి నై ద రాత్రి ఆ ఉరుములు మెరుపులు ఎన్ని వచ్చాయి. ఈ రోజు కూడా కొన్ని మా సైట్ ప కనబడుతున్నాయి.
అవును చాలా ఉరుములు, మెరుపులు వస్తున్నాయి. ఇంకా వాతావరణం యన్ క ఇది ఆరో నెల కదా మొత్తం ఆ మారిపోయింది మొత్తం వర్షాకాలం లాగా వర్షం పడుతుంది. ఇంకా వాతావరణం అంతా చల్లగా అయింది. ఈ ఎండ వేడి నుంచి మనం కొంచెం తట్టుకొని నిలబడగలిగామ అన్నట్టు అనిపిస్తుంది.
ఆనందించ నిజం చెప్పు బస్సులు ఆగి బయటికి వెళ్లలంటే మధ్యలోనేమో టం ఎండ కొడుతుంది ఏదో సాయంత్రం అయితే కొంచెం వర్షం పడుతుంది. ఎలా ఉంటుందో తెలియట్లేదు వాతావరణం కూడా
అవును అసలు ఇంకా ఎండాకాలం అయితే అసలు బయటకి వెళ్ళలేము. ఎక్కడికి వెళ్ళలే ము మేము మొత్తం ఇంట్లోనే ఉన్నాము అసలు ఇంకా ఎండాకాలం చాలా మందికి వడదెబ్బలు కూడా వచ్చాయి కదా వాతావరణానికి. చాలా టెంపరేచర్ ఉంది ఫి టీ డిగ్రీస్, ఫార్టీ ఫైవ్ డిగ్రీ, నలబై ఎనిమిది డిగ్రీ లు ఇల
అవును ఎండాకాలంలో బాగా ఎండలుకుంటాయి ఇప్పుడు వర్షాకాలం ఇప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి మెల్లమెల్లగా ఇలా మనకి చల్లగా అనిపిస్తూ ఉంటుంది. ఈ వర్షం పడు పడ్డం వల్ల
అవునవును అసలు ఇప్పుడు కొంచెం అ ఈ వర్షాకాలమే బావుంది. ఎండాకాలం కంటే వర్షాకాలం కొంచెం వర్షం పడ్డ గాని ఎటైనా వెళ్ళొచ్చు, తిరగచ్చు ఇంకా ఎండాకాలం అయితే మొత్తం ఇంట్లోనే ఉండాలి.
వడదెబ్బలు కూడా ఎక్కువ ఉంటాయి.
ప్రొద్దు నుంచి సాయంత్రం దాకా ఎండనే
ఇగ చాలా మంది వడ దెబ్బలు కూడా పడ్డాయి బాగానే
అవునవును ఇంకా కొంచెం పల్లెల్లో అయితే చెట్లు ఉంటాయి కాబట్టి ఏం కాదునని పట్టణోళ్ళల్లో అయితే మొత్తం ప్లాట్ మొత్తం అపార్ట్మెంట్స్ రోడ్స్ ఉంటాయి కాబట్టి ఇంకా కొంచెం వేడిద్దడా అని వస్తది.
అవునండి నన్ మొన్న నిన్న ఆ పొద్దున నాలుగు గంటలకి, ఐదు గంటలకి వేసినప్పు డు బ బయట నుంచి ఎంత చల్లగాలి తెలిసా అండి
అవునవును అప్పుడు ఇంకా ప్రొద్దునయితే చాలా చల్లగా ఉంటది మళ్ళీ సాయంత్రం కాగానే మళ్ళీ వీడ్ వాతావరణం చాలా చల్లగాయిపోద్ధి గా
తిన్నరా అండి మరి?
ఇంకా లేదండి తినాలి ఇంకా ఈ ఎండాకాలం అయితే అసలు ఏం తినాలి అనిపించదు అదే చలి వార్షాకాలం అయితే అన్ని వేడివేడిగా తినాల అనిపిస్తుంది. మీరేమైనా చేసుకుంటారా ఈ వాత అవుని వాతవరణనికిమిర్చి పకౌడి ఆ ఇంకా వేడికట్టి
ముూర్కులు కూడా ఉంటే భాగంటాయి
మురుకులు ఇంకా పలీలు
అది
చాలా ఫుడ్ పైన క్రేవింగ్స్ వస్తయి వస్తాయి ఈ వర్షాకాలం అయితే అదే ఎండాకాలం అయితే ఏం తిన్నా గాని
ఇగా జ్యూస్లి మీద బతుకిినట్ట్య ఉంటది నీ నీళ్ళు ఎక్కువ తాగడం ఇస్తుంది ఈగ జ్యూస్లు బయట రెకు తింంటలు
లేకపోతే కొబ్బరి బొండాలు కొబ్బరి బొండాలు ఇంకా ఎండాకాలంలో ఇంకా మా మామిడికాయలు వస్తాయి కాబట్టి మామిడికాయ జ్యూస్ మ్
మీరు ట మీరు ఒకసారి మీరు తిన్నారా అది ఎండాకాలంలో ఎక్కువ తింటారు పూరి ఇంకా మంగీ మామిడి పండు రసం
అవును మామిడికాయ రసం తాగాను అంటే ఇంతకాలంలోనే కదా అవి మనకి అవి ఆ పండేవి ఇంకా మిగతా టైమ్ లో కనిపించావు కదా నాకైతే చాలా ఇష్టమా మామిడి గా జ్యూస్ తీసుకుంటాను ఇంకా ఎదైనా బయటకు వెళ్తే కొబ్బరి బొండాలు చెరుకు కు రాస్తాం
ఓ నేను ఎక్కువైతే కానీ కూడా మామిడి పనులు ఇంకా ఎండాకాలం కొంచెం ముందు ఎండాకాలం అంటే మీది నేమంత్ ఉంటది కదా నెయిన్ ఎలా కొన్ని ఒకసారి బయట తాటి చ కనవ కనబరదే ఆ కవల్ పచ్చటి ఆకుతో పెడతారు
అవునవును చాలా బాగుంటాయి కదా అసలు టేస్ట్
అవి కూడా అవి కూడా బాగుంటాయి ఆ ఆ అప్పుడు ఆ నెలలో
అవును తాటి ముజలు నేను కూడా తిన్నాను పోయిన నెలలో ఇంక ఇప్పుడు కనిపించవు ఇంకా వర్షాకాలం వస్తే ఇంకా ఏం కనిపించవు
ఆ
ఇంకా ఎండాకాలంలో బయట ఇంతక వెళ్తే మొత్తం చాలా చల్లటి నింతాల అనిపిస్తుంది జూసిస్ లు ఇదే ఉన్న వేడికి ఆ వాతావరణానికి ఇంకా సిటీలో అయితే మొత్తం కాలుష్యం పొగా దుమ్ము ధూళ ఇది ఏమింటది అసలా
ఓ
మీ సైడ్ ఇంకా ఎలా ఉంది మరి ఈ రోజు వాతావరణం ఉన్నారండి హలో హలో వినిపిస్తోందా హలో వినిపిస్తుందా
ఆ వినబ
ఆ ఇంకా మీ దగ్గర ఎలా ఉంది వాతావరణం
ఇక ప్రస్తుతానికైతే ఇప్పుడు చల్లగా ఉందండి ఇక రేపు రేపు ఎలా ఉంటుందో ఇక
ఇంకా వర్షాలు ఉన్నాయని మనకి వాతావరణ శాఖ వాళ్ళు చెప్తున్నారు కదా
ఇక మళ్ళీ వీళ్ళకి స్కూల్ కూడా స్టార్ట్ అయితాయి వర్షాకాలంలోనే
ఆ అవును
అ
ఇంకా వర్షాకాలం వచ్చిందంటే స్కూల్ స్టార్ట్ అవుతాయి కాలేజస్ స్టార్ట్ అవుతాయి కొంచెం ఇంకా అందరూ బిజీ బిజీ బిజీ అయిపోతారు
ఆ అవునండి ఇగ మంచిగా రెండు నెల్లు సంబర్ సెలవులు అయిపోయాయి ఇప్పుడు
ఆ అవును ఇంకా మీరు ఇంకెండాకాలం లేటైనా బయట ళ్తారా ఇంకా వాతావరణంలోంటే ఎదయినా బయట ట్రిప్పు లాగా తప్ప అంటే చే
ఇగ ట్రిప్ అంటే ఇక బయటకి ఆమామ్మ ఊర్కి అలా వెళ్ళడం అయి ఆ వెళ్ళొచ్చామండి ఒక రెండు మూడు రోజులు
అవునా
అవును
ఆ ఇంకా మరి ఏదైనా గుడికి వెళ్ళారా
గుడికంటే ఊర్లు అమ్మవారి గుడి ఉంది వెళ్లేసొచ్చామండి
ఆ ఇంకా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి మేము కూడా వెళ్తూ ఉంటాము ఎండాకాలంలో సెలవుల్లో కొంచెం మంచిగా చల్లగా ఉంటది కదా వాతావరణం
ఉమ్ అక్కడే బాగుంటదండి ఇక్కడ కన్నా
సిటీలో ఏమి ఉండదు ఇంకా పల్లెల్లో అయితే కన్ని బాగుంటాయి అసలు మంచి చల్లగా గాలి వస్తది మంచి చెట్ల కింద ఉండొచ్చు మంచి గాలిని ఆస్వాదించచ్చు
మంచిగా అ అక్కడ ఉ అంటే రై రైల్ వ్యాలు కూడా మంచిగా ఉంటడి చెట్టుకి
అవును ఇంకా పట్టణాల్లో ఉంటే మాత్రం ఇంట్లోకెళ్ళి ఎటు వెళ్ళాం వెళ్తేటైనా సాయంత్రం వేళలో సినిమాలకి వెళ్తాం ఇంకా ఫ్రెండ్స్ తో బేకరీస్ కి అలా వెళ్తుంటాం అంతే
అవునండి ఇగ మేము వెళ్తే ఇగ ఏదో ఒకటి చేసి పెడుతునే ఉంటది మా అమ్మాయి. ఇగ పొద్దుకు హ్యాపీ గా ఉండేగా ఎదొ ఒకటి పొద్దున, సాయంత్రం, మధ్యాహ్నం, రాత్రిగా
అవును ఇంకా మా అమ్మమ్మ కూడా ఏదో చేసి పెడుతూనే ఉంటే తినడానికి తినడం మంచిగా ఆడుకోవడం. ఇంకా టైం పాస్ చేయడం మంచిగా చల్లటి గాలిలు లో మళ్ళీ పల్లల్లో మంచి పొలాలు ఉం టాయి ఆ మంచి చెట్లు ఉంటాయి ఇంకా ఎండ కూడా అనిపించదు.
అవునండి ఇగ మా ఊర్లైతే ఇగ ఒక గంట సేపు కరెంట్ తీస్తూ ఉంటాడు. ఇక అప్పుడు మంచిగా బయటకు వచ్చిన అరుగు మీద మంచిగా ముచ్చటిస్తూ
అవునవును ఇంకా అసలు యప్పా చెప్పాలంటే పట్టణాల్లో కంటే పల్లెటూర్లే బాగా అనిపిస్తాండి వా
అవునండి పచ్చటి పొలాలు ఉంటాయి. ఆ ఆడుకోవడానికి చాలా ప్లేస్ ఉంటదింట సిటీలో అసలు ప్లేస్ ఉండదు ఆడుకోవడం కూడా ఎ ఇగ
అవును మంచి గ్రౌండ్స్ లో ఉంటా గ్రౌండ్స్ ఉంటే పెద్ద పెద్దగా మంచి ఇదేంటే అది ఆడుకోవచ్చు అదే సిటీలో అయితే ఇక్కడికో దూరాన వెళ్ళాలి మనకి దగ్గరలో ఉండవు కదా.
ఆ మళ్లీ కాలుష్యం ఈ బండిల మీద వెళ్ళడం కాలుష్యంగా ఉంటది. మళ్లీ చాలా దూరం ఉంట వెళ్లడానికి కూడ
సరే సరే అండి ఇంకా మరి మళ్లీ కలుద్దాం.
సరే అండి మరి